బాగున్నం గుడ్ అఫ్టర్నూన్
గుడ్ ఆఫ్టర్నూన్ అండి బాగున్నారా ఏం చేస్తున్నారు
నేను ఖాళీ మీరేం చేస్తున్నారు
ఏం లేదండి తిన్నారా అండి మరి
తినం అండి మీరు తిన్నారా
ఆ తిన్నాం అండి వంటేం చేసిరు అండి ఇంట్లో మరి
మునకాయ కూర మీది
మాది పప్పు చారూ అండి
తిన్నారా మరి మీరు
ఆ తిన్నమండి లెవెన్థర్టీ కి అట్లా తిన్నాం
హో
ఏం చేస్తారు ఆండీ మీరు మీ చదువుకుంట అండి కళాశాలకు వెళ్తా రోజు హాస్టల్ నుంచి మ్మ్ హ్మ్ ఫైనల్ ఇయర్ అండి మీరేం చేస్ అండి
ఖాళీయే అండి ఇంటి దగ్గరనే ఉంటా
అవునా రోజు ఇంటి దగ్గరే ఉంటారా అండి
రోజు ఇంటి దగ్గరే ఉంటా ఈ ఇయర్ కాలేజ్ పోతా ఈ ఇయర్ లాంగ్ టర్మ్ నాది
అవునా ప్రిపేర్ అయితున్నారా అండి మరి
ప్రిపేర్ అవ్వడం ఏం లేదు డైరెక్ట్ కాలేజ్ జాయిన్ అవ్వడం అంతే జాయిన్ అయినాక తర్వాత అయ్య అంత మీతో
ఏదైనా ఫేమస్ టెంపుల్కి వెళ్ళారాండి ఇక్కడ రామప్ప ఇట్లా మీరు
ఆ వెళ్ళాం
ఎట్ంటాదండి అక్కడ నేను ఇల్ళలేదండి ఒకసారి కూడా
ఇంతవరకు వెళ్ళలేదా మీరు
ఆహా వెళ్ళలేదండి యూట్యూబ్ లో వీడియోస్ చూయడం ఎప్పుడైనా యూట్యూబ్ లో ఇన్స్టాలో చూసినా గానీ ఎప్పుడు వెళ్ళలేదండి
చాలా బాగుంటది అక్కడ ఫేమస్ వల్స్ ఇండియా సెకండ్ అనుకుంటా అది
ఆ అవునండి
ఇండియా సెకండ్ హిస్టారికల్ ప్లేస్ అనుకుంటా ఎక్కడో చదివినాను
ఆ అవునండి
మీరు ఇంతవరకు వెళ్ళలేదు అసలు ఘోరమే
వెళ్ళలేదండి ఎప్పుడు అసలు ఎప్పుడు కుదరలేదండి ఎప్పుడైనా హాస్టల్కి వెళ్ళడం ఇంటికి రావడం ఇదే ఉంటది వే స్తంభాల గుడికి పోయినా నీ ఇక్కడికి పోలేదండి ఇప్పుడు
వేయి స్తంభాల గుడి కూడా బానే ఉంటది అక్కడ కూడా ములుగులో బాగుంటాయి ఇంకా
ఆ అవునట్ండి ములుగు డిస్ట్రిక్ట్ లో అవునండి అ బాగుంటాయట డెవలప్మెంట్ కూడా బాగా జరిగిందంట
ఆ బాగాదేరింది ముందు మేడారంలో జరిగిడి నేను మొన్న రీసెంట్గానే వెళ్ళినాను
అవునండి మొత్తం చేంజ్ అయిపోయింది కదా అంటే వీడియోస్లలో చూసినా న సరే వెళ్ళలేద అండి కుదరలేదు వెళ్ళడం
ఆ మొత్తం చేంజ్ అయిపోయింది మొత్తం
ఆ అవున అండి చాల బాగుంది మొత్తం మన గిరిజనుల నాగరికత మొత్తం తెలిసేటట్టు మంచి ఉన్నాయి అక్కడ ప్లానింగ్ గాని అది చేయడం నీ డెవలప్మెంట్ మంచిగా చేసిరండి
అవును బయట గేట్ గట్ బ లోపడ ఏం చేం చేయకపోతేయిపో అనుకుంటన నేను
గద్దెలు తీయకపోతే బాగుండు అట్లనే ఉంచితే బాగుండు
ఇప్పుడు వేరే వేరే ద దేశాల నుంచి వస్తారు కదా వేరే వేరే డిష్ చక్ నుంచి వాళ్ళ అడివి జత కుండదు కదా అది
అవునండి
వాళ్ళుచ్చదే ఫ్రీగా ఉండడానికి కదా అడవి జాతర చూద్దామనే వస్తారు కానీ వాళ్ళ అవి జాతర లేకుడా చేసిండడి ఇప్పుడు సేమ్ నార్మల్ టెంపుల్స్ లెక్కనే ఉంటది ఇప్పుడు సిటీలో ఉన్న టెంపుల్స్ లాగా
అవునండి
బయట బాగున్నాయి నాగరికత గురించి అది బాగున్నాయి కానీ లోపల చేంజ్ అయిపోతాయి
అవునండి లోకదసర బాబీ ఎక్కడ ఉండాలో అక్కడే ఉండాలి కదా అండి టెంపుల్స్ ఇట్లా అవన్నీ అంటే దేవుడు ఏ ప్లేస్ లో అవుతున్నాడో ఆ ప్లేస్ లోనే ఉంటే బాగుండు మళ్లీ పీకి పక్కన ఎసిర్రు కదా
ఆ అవును
అది కూడా మంచిగా అనిపయలేదు అండి
చేంజ్ అయిపోతాయి బయట బాగుంది మంచి నాక నాగరితికత గురించి అవన్నీ మంచిగా పెట్టాన కానీ
లోపలనే క్లీన్ చేయకపోతే బాగుండు
అడివి జతోళ్లు అడివి జతోళ్లు కొంటనే బాగున్ అ
ఆ అవునండి ములుగు డిస్టిరిక్ట్ లో కూడా బస్తంది ఇట్లా మొత్తం అన్ని చేంజ్ చేస మంచిగా
బస్స్టాండ్ వర్క్ లో ఉందంట మరి మీ మధ్యలో వెళ్ ములుగుడుదు ఇంకా రాలేదని చెప్పి మరి తెలియదు ఇక పోతేళ్తేనే ఇ తర న మొలుగు పోలే ఇక మొన్న మీడరమ లాస్ట్ ఇయర్
కోట గుళ చూసిరా అండి యూట్యూబ్ లో చాలా సార్లు చూసిన నేను కోట గుళ్ళ
ఓట గుల్ ట గులు ఎడ్ సైడ్ అ ములుగులో గన్పూర్ సైడ్ అనుకుంటాం
ఆ అవునండి వెళ్ళారా ఎప్పుడైనా మీరు
లేదు నేను కూడా ఫోటోలు యూట్యూబ్ లోనే చూశాను
అవి చాలా ఫేమస్ అంట అంటే ప్రీవడ్డింగ్ షూట్ కి ఇలా కారా అంట అక్కడ
ఉ ప్రీ వెడ్డింగ్ షూట్స్ కు చాలా ప్లేసెస్ ఉన్నాయి మూలుగులు ఇక్కడ
ఆ అవునండి ములుగులో చాలా ప్లేసెస్ ఉన్నాయంట లక్కవరం వెళ్ళిరా ఎప్పుడైనా మీరు
ఆ వెళ్ళి నా మీరు వెళ్ళలే
ఆహా ఆ వెళ్ళిన అండి ఒకసారి వెళ్ళిన నేను
బాగుంటది అక్కడ కూడా థాయిలాండ్
అటు లోపలికి వెళ్ళలేదు కాని కొంచెం బయట వరకి వెళ్ళి చూసొచ్చినామండి.
లో ఒకడ్ని కూడా బాగుంటది నడ్స్ ఇక్కడు ఇంకా అటు సైడ్ కూడా బాగుంటంది ఇటు కొండ లాస్ట్ దాకా వెళ్తారు అది బాగుంటాది నడుచ్
పిల్లలేదడి మళ్ళీ వెళ్ళాలండి ఒకసారి వెళ్దాం
ఉ వెళ్లండ్
మిర్యా తండి మీరే తీసుకెళ్ళండి ఉ
ఓకే మేము కూడా తీసుకెళ్తాం ఆట్లని ఏం లేద్
తీసుకెలండి వెళ్ళడం మంటే కుదురని పనిఇగా
మీరు ఎప్పుడు వస్తారు అప్పుడ ఎప్పుడైనా ఫోన్ ఏముందండి కాలే
మీరందరు బాగున్నారా అండి
చే
ఓకే అండి నేను చెప్తా ఇప్పుడు ఓకే నా అప్పుడుది కెళ్లండి ఫ్రీగుంటే ఉంటే
ఓకే మీమ్ ఫ్రీయే ఇప్పుడు రోజ్ చాలు
ఆహా ఆలు అది కాల్ చేస్తా తీసుకెళ్ళండి నన్ను తీసుకెళ్ళ అన్ని ప్లేసెస్ తిప్పండి మంచిగా
ఓకే తిప్పుతా మీరు రండి మీరు వచ్చి కలిసి తిప్తా
ఇంకా మమ్మీ వాళ్ళు ఇట్లా ఏం చేస్తున్నరండి
వాయ్ వాళ్ళు పనికి వెళ్తారు
ఏం పని చేస్తారండి మమ్మీ ఇట్లా
మమ్మీ వాళ్ళు కాంకులు అమ్ముతారు మీచేల్లా
ఏ టైంకి వస్తారండి మరి ఈవినింగు
ఉ నైట్ టెన్ వరకు అట్ల అయితది మీ మమ్మీ వాళ్ళు ఏమ్ చేస్తారండి
మా మమ్మీ వాళ్ళు వ్యవసాయమే చేస్తారండి ఇగా చేన్ దగ్గరికి వెళ్తారు వస్తారు.
ఓ
నీ ఏంటండి మరి విశేషాలు ఇమైనా కాన్స్టేబుల్కి ఇట్లా రాయ్ ఇట్లా ప్రిపేర్ అయితున్నారా మరి పాంబకి
ఇప్పుడేం ఇప్పుడేం లేదు ఫస్ట్ డిగ్రీ కంలీట్ అయినాకా చేద్దాం అని చుతన
ట్రై చేయండి ఏ మధ్యలో మధ్యలో అట్లా తింటారు టచ్ చేయ్యడా ఇతమై
ఎగ్జామ్స్ రాస్తా ఓన్లీ కరక్ట్ ప్రిపేర్యయి మ మాత్రం యా తు డిగ్రీ
ఆ చాలా టైం ఉన్నది గానీ అట్లా అట్లా ఏం లేదండి ఇక
డిగ్రీ ఎగ్జామ్స్ ఎప్పుడంటా మరీ
వీలో ఉంటాయి కావచ్చ అండి ఈ లాస్ట్ ఈ మంత్ లాస్ట్ ఫీజు కట్టాలి నైన్ వరకు నెక్స్ట్ మ్యాన్ బో కట్టలీ ఫీజ్ కడితే మే లో ఫస్ట్ వీక్ ఇట్లా అట్లు ఉంటాయి కావచ్చ అండి ఎగ్జామ్స్
జన్స్ మీరు అక్కడికి హాస్టల్కి వెళ్తారా
హాస్టల్ ఎ నక్ కోడ్ తే మా కజిన్ వాళ్ళది పెళ్లి ఉండే మొన్న ఎంగేజ్మెంట్ ఉండే ఎంగేజ్మెంట్ కనొచ్చు నాండి ఇటే ఉన్నా ఇగా మళ్ళీ ఫస్ట్ కు పెళ్లి వారం రోజులే గ్యాప్ ఉంది మధ్యలో
అ
ఉందండి పెళ్ళికి ఖచ్చితంగా రావాలండి మీరూ
సరే అండి చూస్తాం
కాదండి రండి మంచిగా ఉంటాది పెళ్లి మళ్ళీ కొత్త ప్లేస్ కదా కొత్త ఆ ప్లేస్ లు చూసినట్టు కూడా ఉంటది మీరు
నాకు పెళ్ళిళ్ళు ఫంక్షన్స్ అంటే అవి ఎమ్ నచ్చావండి
రావాలి కదాండి వస్తుూంటేనే అలవాటు అయితాది ఫార్మాలిటీకి అయినా రావాలి మళ్ళీ మీ పెళ్లి కేవరోస్తారండి మీరు ఎవర్ పెళ్లికి పోకపోతే
చుట్టాలు అత్తే సరిపోతది కదా అండి అందరు రావాలని ఏం లేదు కదా
మీకు పేళ్లికుతురూ సరిపోతాది అండి పేళ్లి కూతురు ఒక్కతి వస్తే సరిపోతదా అండి
పెళ్లి కూతురుకు అందరు అచ్చిందే అయిదో వస్తారు అట్లని
మీరు వస్తానే కదా అండి వేరే వాళ్ళు కూడా పెళ్ళికి వచ్చేది
నేను ఒక్కని రాకుంటేంది ఫ్యామిలీ ఇంకో ఇద్దరు ముగ్గురు వెళ్తారు కదా అట్లా
ఆహా కూడా రావాలి మనం కూడా అటు ఇటు వెళ్ళాలి
ఓకే
ఇట్లానే అలవాటు అయిపోది
పెళ్లి లు ఫంక్షన్స్ ఎక్కువ నచ్చవు నేను రాను ఎటు ఇంటి దగ్గరనే ఉంటా
వల్లే ఎల్తారా ఇగా
అర్థం కాలే అండి
అండి ఈ పెళ్ళికి అయితే రండి ఏ పెళ్ళకి వెళ్ళినా వెళ్ళకపోయినా ఖచ్చితంగా
సరే మీరు రమ్మనారు గా వస్తలేండి
టెంపుల్ కొంచెం ఫేమస్ ప్లేసెస్ అంటా చెరువు కట్ట ఇట్లా బాగుంటదాట అండి అక్కడ ఊర్లో
అవును
వెళ్ళి చూద్దాం మంచిగా ఫోటోస్ గిట్లా దిగాలి
ఓకే అండి అయితే వస్తా
ఇంకేం చేస్తున్నారు అండి మరి
ఎప్పుడైతే కాలీ మీరు నేక్స్ట ఎం చేద్దాం అకుంటారారండి మరి డిగ్రీ తర్వత
తర్వాత ఏదైనా పార్ట్ టైమ్ జాబ్ లాగా చూసుకొని పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేద్దామని ఐడియా ఉన్నదండి
ఉ మరి మీరు ప్రిపేర్ అయితాల అండి
ఇప్పుడు ఏం లేదండి ఇగా సేమ్ము తర్వాతనే ప్రిపేర్ అవ్వాలి
సేమ్ అయిపోయి రిజల్ట్ వచ్చినాంక అండి
ఆహా రిజల్ట్ రాకముంద ఇక సెమ్ అయిపోయిన తర్వాత ప్రిపేర్ కావాలి
అఓహ్